శ్రవంతి
ఆ చెప్పు సిస్టర్ బాగున్నావా
ఆ ఎగ్జామ్స్ అన్నావు కదా ఎట్లా రాసినవ్
బానెరాష్నా గనీ ఒక రెండు మూడు సబ్జెక్ట్ ఫూల్ డౌట్ ఉన్నాయి సిస్టర్ ఏమవుతాయో చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు ఘోరంగా చాలా మంది ఫెయిల్ అయితారు కావచ్చు ఈసారి
అంటే హార్డ్గా వచ్చిందా
పేపర్ కూడా హార్డ్గా వస్తుంది ఇన్విజిలేటర్లు కూడా కాలేజ్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది
అవునా
ఇప్పుడు నేను రాస్తున్న కాలేజ్ అనే కాదు కానీ అందరికిీ చానా మంది ఫెయిల్ అవుతారు కావచ్చు ఈసారి
ఆల్మోస్ట్ పాస్ అయితావా మరి ర‌్యాంక్
పాసైత సిస్టర్
ఏ ఏ సబ్జెక్ట్ మని డౌట్ వచ్చింది నీకు
ఏమో తెలుగు డౌట్ వస్తుంది ఓే ఒకటి తెలుగు ఒకటే డౌట్ వస్తుంది సడు
ఉమ్
హా
ఏం కాదలే పర్వాలేదు
ఇక ఇప్పడు టెన్త్ తర్వాత నుంచి ఇంటర్ నుంచి ఇక కష్టపడాల్సి ఉందే సిస్టర్ టెన్త్ లేదో రాసినాం కదా టెన్త్ లేదో రాసినం అట్లా గాని ఇప్పుడు ఇంటర్ అట్లా కాదు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఈసీ బి డేట్ అన్ని
అవును
ఆ మీ అప్పుడు మీరు ఎట్లా రాసేది సిస్టర్.
కష్టపడాలి. ఇప్పుడు లేడీసే కదా చాలా ఆ అన్నిట్లో మందేమి ముందడుగున్నాం గదా.
మళ్ళీ మనకి ఆ
పోస్టుపరంగా ఏదైనా ఎక్కువ హెల్ప్ఫుల్ గా ఉండేది మన కోసమే గద
అవును
ఏం లేదు లేదు తర్వాత సెకండ్ ఇయర్ కి కొంచెం కష్టపడు
ఇ ఏదో ఫస్ట్ ఇయర్ లే ఎట్లాగైనా రాసుకోవచ్చుగా, అని అనుకుని లైట్ తీసుకున్నాన్ ఇగ. ఆ లైటే లైటెలిగిపోతుంది.
ఏదైనా లైట తీసుకోవద్దు. బైట ఓకే గాని మన చదువుపరంగా సబ్జెక్టపరంగా లైట్
ఆ
మినిమం నాలెడ్జ్ ఉండాలి.
అవును ఇగ అట్లనే ఇగ హార్డ్ వర్క్ చేయాలి, ఇగ తప్పదు. హార్డ్ వర్క్ చేయకపోతే
అమ్మేం జేస్తుంది.
ఏం లేదు బయట్నే ఉంది సిస్టర్.
తమ్ముడు
హాస్టల్లొ ఉన్నాడు.
ఇప్పుడు ఏ క్లాసు తమ్ముడు
ఎయిత్తు
ఎక్కడస్ కూలు
వివేకావర్దిని
తొడుగా
ఆ పర్లేదు.
ఉందా ఇప్పుడు స్కూలు
ఏప్రిల్ ఎండింగ్ వరుకు ఉంటది. ఏప్రిల్ ట్వంటి వన్ అట్లుంటాయి. సిస్టర్
ఇప్పుడు హావడే స్కూల్ స్టార్ట్ అయితాయి కదా.
మార్చ ఫిఫ్టీన్ నుంచి
ఊ
ఆహ్ హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయితాయి ఇంకా మార్చ్ ఫిఫ్టీన్ నుంచి.
అవునా.
ఆహ్ అవును.
ఇప్పుడు మనకు తర్వాత. ఆహ్
టెన్త్ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి.
అవును అవును.
వాళ్ళకైతే చనా హాలిడేస్ ఇస్తున్నారు. ఫైవ్ ఫైవ్ డేస్ ఒక్ ఒక ఎగ్జామ్ కి ఫైవ్డేస్ ఒక ఎగ్జామ్ కి ఫైవ్ డేస్ హాలిడేస్.
అవునా.
ఆహ్
అంటే ఇంతకు ముందు నుండి. ఇప్పుడు చేంజ్ చేసిండ్రా.
చేంజ్ చేసింన్రుగా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది మొత్తం చేంజ్ అయిపోయింది అన్ని
ఇప్పుడు నీకు కూడా అంతేనా.
ఆహ్ నాకు కూడా అంతే.
ఇప్పుడు నీకు ఒక్క ఎగ్జామ్కి ఎన్ని హాలిడేస్ ఇచ్చిండ్రు.
టూ డేస్ లేకపోతే వన్ డే ఆర్ ట్రి త్రీ డేస్. ఇప్పుడు ఈ ఎక్జామ్ కైతే త్రీ డేస్ వచ్ వచ్చినాయి ఎల్లుండి అయితే అయిపోతది ఇక ఎగ్జామ్స్ మొత్తం క్లోజ్ అయిపోతాయి.
అంటే ప్చ్ సబ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ కి. కొంచెం మీరు ప్రిపేర్ కావచ్చు అనే ప్లానింగ్ తో ఇట్లా డిసైడ్.
అవును అట్లనే కావచ్చు.
పర్వాలేదులే గానీ మరీ ఫైవ్ ఫైవ్ డేసా టెన్త్ కి. అవునవును.
ఆహ్ ఫైవ్ డేస్ ఆహ్ ఓ ఫైవ్ డేస్ ఉందిగా యోగా త్రీ డేస్ ఆడుకోని టూ డేస్. చదువుకుందాంలే అనే కాన్సెప్ట్. వచ్చేస్ది ఆటోమటిక్లీ. ఆహ్
టూ డేస్ అయితే ఓకే గాని మరి ఫైవ్ డేస్ అయితే వాళ్ళకంతా ఇంట్రెస్ట్ ఉండదు.
అవును ఇంట్రెస్ట్ ఉండదు పైన ఇగ అక్కడ కొంచెంమైనా లూజ్ ఇట్లా చేస్తే ఇక అసలే చదవరు ఇగ వాళ్ళు. ఇబ్బంది ఇబ్బంది అయిపోత్ అందుకనే టూ త్రీ డేస్ల గ్యాప్ ఇచ్చి పెట్టే ఎగ్జామే వేరే ఉంటది భయంతోని చదవగలుగుతే తటర్ గాని ఇంక నార్మల్ గా అయితే చద్ చదవలేరుమా. ఆహ్
అవునవును
మ్మ్ ఇంకేం చేస్తున్నారు
ఇప్పుడు నీకు అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయా
ఇంకొకటి ఉందిగా కెమిస్ట్రీ
అది ఎప్పుడు
అది గురువారం ట్వెల్త్ కి
ఇక్కడ ఏ సెంటర్ పడ్డది
సముద్రం గౌట్ కాలేజ్ పడ్డది
అవున్
ఆ చనా స్ట్రిక్ట్ ఉంది కాలేజ్ ఘోరంగా మేమే ప్రిపరేషన్ ప్రిపేర్ అయిన వాళ్ళే రాస్తారు
లేదు లే కొంచెం కాన్ఫిడెంట్స్ పెట్టి మంచిగా చదివి రాయి
ఓకే సిస్టర్
ఓకే
ఓకే థ్యాంక్ యూ సిస్టర్
ఆ నేను తిరిగి ఫోన్ చేస్తా మళ్ళా